హలో ఆ బావున్నాను మీరు ఎలా ఉన్నారు
పర్లేదు
ఏంటో చాలా రోజులకి కాల్ చేసారు అసలు
ప్రజలో కొంచెం కొంచెం బిజీ పెళ్ళిళ్ళకి అట వెళ్ళడం ఎంగేజ్మెంట్లు అని ఇంట్లో పని పిల్ల ఇదే సరిపోతుంది
అవునవును ఈ మధ్య ఇది అయిపోయిందిగా మూడలు అయిపోయినయ్ ఇగ అన్ని పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి
ఆ పెళ్ళిళ్ళు ఉంటాయి గ ఇగ
మ్మ్ పెళ్లిళ్ళు ఆ పెళ్ళిళ్ళు ఇంతకు ముందులా కూడా కాదు ఇప్పుడు చాలా ఏంటి ఫైవ్ డేస్ అని అలా చేస్తున్నారు కదా
ఆ
ఒక రోజు మెహందీ డే అని ఒక రోజ అది ఇట్ల
ఎవరైనా కోన్ బెట్టేవాళ్ళు తెలిస్తే బాగుండు పెట్టించుకుందామని పెళ్ళికి చాలా మంది అదివే పెట్టు కట్కుంటున్నారు కదా మళ్ళ ఏమో గోరింటాకు పెట్టుకుంటే బాగుండా అని అ ఏ అనిపిస్తుంది
కానీ గోరింటాకే మంచిది కదా చలవా ఈ కోన్లు ఏంటంటే దాంట్లో కొంత కెమికల్ కలుపుతారు అందుకే అది నాలుగు రోజుల తర ఆ నాలుగు రోజుల తర్వాత కూడా మళ్ళీ అది అది వెళ్లిపోయేటప్పుడు అంటే కోన్ వెళ్ళిపోయేటప్పుడు ఒక పొర లాగా లేగడం ఇట్లా మనకి రియల్ గోరింటాక అయితే లేవదు అది ఆటోమేటిక్ గా ఇట్లా అంటే లైట్ అయిపోయి కరిగిపో పోతది
అసలు మొన్న ఏమైందంటే నా కాళ్ళకి బాగా పగిల్లోచ్చినాయి వేడికి సరేలే గోరింటాకు తెచ్చి పెడితే అది పెట్టినప్పుడు మంచి చల్లగా బాగుంది పోయేటప్పుడు అవన్నీ పోయినాయి
ఉ
చెప్పా కదా మొత్తం పగిలిపోయినాన్ని ఆ పగిలి పని అంతా నీటిగా అయిపోయింది
అసలు ఇద అప్పుడు మన ఏమ ఆన్ల ఏ అనిపిస్తుంది మనకి అదే కోన్ పెట్టుకుంటే కోన్ లో కూడా ఇప్పుడు గోరింటాకనే కదా పెట్ ట్టేది మరి ఇప్పుడు అదే మనం కోన్ గోరిెంటా ప్లేస్ లో కోన్ పెట్టుకుంటే మరి తగ్గుతుందా అట్లా
అ వేడేందుకు లాగుతుద అది
అది వేడి లాగాకపోగా ఇంకా మనకి స్కిన్ లోకి వెళ్ళలిపోతది
ఆ
కెమికల్ కూడా స్కిన్ లోకి వెళ్ళిపోద్ది ఇకా అప్పుడు అదంతా వేస్టే గదా అందుకే కోన్ నాకు తెసి ఇట్లా చేయచ్చు ఈ మన మామూలు గోరింటాకుని బాగా మెత్తగా పట్టేస్తాం కదా పట్టేసిం తర్వాత ఏదైనా ప్లాస్టిక్ కవర్ లో మంచి ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి గదా కొన్ని ఈకు ఆ దాంట్లో పోసేసి చివ్వర కొంచెం అంత కోన్ షేప్ లో కట్ చేసి పైనదేమో రబ్బర్ బ్యాండ్ తో కట్టెయ్యాలి కొంచెం ఓపిక చేసుకోవాలి అవు నువు ఆ మంచిగానే వస్తది మనం బయట ఈ దిక్కుమాలిన కోన్లు పెట్టుకునే దానికన్నా ఎంత ఉత్తమం అసలు అది
ఇగో మా ఇంటి దగ్గర ముస్లిం అక్కుంటే ఏం చేసింది దెలుసా మొత్తం రెండు చేత్ తులకి ముందు వెనక కొచ డిజైన్ గ్యాప్ లేని డిజైన్ పెట్టించింది పెట్టిచ్చ దానికంటే అఔటర్ లుక్ బాగుండాలని చెప్పి బ్లాక్ అనే వేసింద అమ్మ ఏంటి బార్డర్ ఇప్పుడు మనం పిల్లలు డ్రాయింగ్ ఏ సి ఇప్పుడు పిల్లలు డ్రాయింగ్ ఏసి ఇట్లా మళ్ళీ బార్డర్స్ గీస్తారు కదా అలాగ చపించింది సరేలే నాలుగైఐదు రోజులకి మొత్తం వాస్ స్వెల్లింగ్ వచ్చి అసలు చేతులంతా మనం ఆయిల్ పడితే అట్లయ్ ద్ది
అవునవునువు అ దాన్ని బట్టి కోన్ వాడకూడ
అయితే ఇంకెమ్మడ హాస్పిటల్ తీసుకెళ్తే వా అమ్మ మీ ఇలాంటి ఎందుకు వాడుతున్నారమ్మా మీకేం ఆనందం అని బాగా తిడ్ అయితే అయ్యో చల్ల చల్ల ఇ కూలు గుండ చేసారు
అటు డబ్బులు బెట్టి కొనుగోనాలి మళ్ళీ డబ్బులు పెట్టి హాస్పిటల్ లో డాక్టర్కీ డాక్టర్తో చూపించుకొని డబ్బులు పెట్టి మెడిసిన్స్ తీసుకోవాలి అది
ఏదైనా న్యాచురల్గా మించ్ చింది ఏది ఉండదు భూమ్మీద దేవుడు ఇచ్చేదే హ్యాపీ అది తీసుకోవాలి మనుషులు మనిషి చేసింది ఎప్పుడైనా అది మనిషికి హామీ
అవునవును.
హానీ లేకుండా ఏది ఉండదు హనీయే ఉంటది. మేకప్ అంతే ఇప్పుడు మ్యా ఏదన్న మంచిగా ఏదన్న ఇంట్లో పెట్టుకోరు మేకప్ పౌడరు లిప్స్టిక్లు ఈ ఇవి ఏసి ఏసి మొహల్ మొత్తం పాడైపోతున్నాయ్.
అవును అదేమైతదంటే ఈ రోజు బాగుంటది మొహం. ఈ రోజు కాదు కాసేపే బాగుం
అవును. ఒక సరే ఒక ఫైవ్ అవర్స్ ఎయ్యండి. వాటర్ ప్రూఫ్వి కొంచెం కాస్ట్లీ అయితే ఓ ఫైవ్ అవర్స్ మించైతే అవ్వదుగా
పోవడం కాదు తర్వాత దాన్నుండి కూడ మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు వస్తే అంటున్నా నేను
మ్.
అంటే ఏజింగ్ ఆ ఏజింగ్ లాగా ఏంటి అది మనకి లేని ఏజ్ చూపిచ్చినట్టు అవుతది. తర్వాత
కాని జనాలు దానికే అడిక్ట్ అయిపోతున్నారు మరి ఎందుకో ఈ కోన్స్ అని పద్దాక
లవ్లీలు ఇవి కూడా అంతే
ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే ఒక నల్ల మచ్చ వస్తుంది. ఫార్టీ ప్లస్ కి చూసారా
ఆ చూడ్లేదు.
ఇప్పుడు బుగ్ ఇప్పుడు బుగ్గుల మీద ఒక న నల్ల మచ్చొచ్చేస్త దాన్నేదో అంటున్నారు మాగుమచ్చ
హా
ఫెయిర్ అండ్ లవ్లీ అస్సలు వాడకూడదు. అస్సలు ఫేర్ అండ్ లవ్లీ ఇలాంటియస్ అసలు ఆ ఫేయిరేవర్లు గాడిది గుడ్డులు వైట్ బ్యూటీలస్స్
మ్ ఏమో నేనవన్ని ఏం వాడను. అందుకే తెలియలేదులే అసలు నాచురల్గా
ఇంకంతే పౌడర్ కూడా పెట్ట
మ్మ్. అసలు నాకవన్నీ తెలీదులే అసలు
ఆ ఎప్పుడన్నా పెడితే కొంచెం బియ్యప్ పిండి ఉంటది కదా అది పెడితే కొం చమైన డస్ట్ అన్న పోయిద్దేమో అని అప్పుడప్పుడు అది శనగపిండి లేకపోతే కొంచెం పసుపేసి పెట్టడం ఇంకంతే
పసుపు కూడా నిజానికి అంటారు గాని అంటే మనకి ఏమైనా యాంటీబయోటిక్ కదా ఆ కాబట్ టి కానీ అది కూడా పసుపేస్తే కూడా మనకి ముదుర్ ముదిరి పోయినట్టు అయితాదంట ఫేస్ అన్ అని అన్నారు చాలా మంది
అంటారు కాని దాని వల్ల అవ్వదు అని కొంతమంది అంటున్నారు
అంటే ఆ వస్తదంట కానీ అదేంటంటే యాంటీబయాటిక్ బానే ఉంటది అంటే ఏదైనా కొద్దిసేపు వరక్ క్కు బాగానే మం పెట్టుకుంటే పర్లేదు కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఇగ గంటలు గంటలు పెట్టుకొని ఉంటారు.
ఓ ఇటు సైడ్ శ్రీకాకుళం వొళ్ళు అంతేగా
అది మంచిది కాదు. మరి వాళ్ళకి ఏం ఆనందమో ఏమో తెలిదు.
అమ్మోర్ తల్లుల్లా కూర్చుంటరు పెట్టుకోనీ
అవున.
కడగరు ఏమి లేదు అట్టే బయటికి వెళ్తారు మా దగ్గర
ఆహా
ఆ ఇప్పుడు పొద్దుటే లేసి తలకు స్నానం చేసి అది రాసుకొని మరి స్నానం చేస్నాక రాసుకు రో అర్థం కాదు కాని వాళ్ళు వాతుంటే మంచిగా పసుపు గుంటది మొహం
హ్మ్ హ్మ ఇంకా చక్కగా రాసుకొని అదే వాళ్ళకేమో వాళ్ళు చెప్తే వాళ్ళకి మనం చెప్పలేం లే ఇగ అసలు ఎందుకంటే వాళ్ళ
కానీ పసుపు ఎక్కడన్న బ్లాక్ బ్లాక్ ఉన్నేయి అప్పుడప్పుడు చిన్ కింద అక్కడక్కడ బ్లాక్ ఉంటాయి కదా రాసుకోవచ్చు
అదే చెప్తున్నా కదా యాంటీబయాటిక్ గదా ఏమైనా యాంటీబయాటిక్ ఇలా పని చేస్త అ గంటలు గంటలు పెడతారు చూడు అది మంచిది కాద అంటాన్న అసలు
మళ్ళీ హెయిర్ కూడా రాదంట కదా పసుపు పెడితే
హ్మ్ అవును పసుపును తేనె కలిపి పెడితే రాదంటారు ఆ తేనె కలిపి పెడితే రాకపోవడం తెల్ల ఎంటికలు వస్తేయి అని ఏదో అంటారు విన్నా నేను అది పెడతారు కొంతమంది పెడితే ఇట్లా అయితాదంట
పసుపు ఆ హెయిర్ కొంత చిన్నప్పుడు పెడతారు కదా పిల్లలకి స్నానం చేయించేటప్పుడు శనగపిండి ఇవన్న
హ్మ్ హ్మ
దాంట్లో పసుుపు కూడా వేసి రుద్దితే పెద్ద అయ్యక రావని అంటారుగా అందుకే అడిగ
హ్మ హ్మ్ అవునా నాకు తెలీదు అంటే మరి ఇప్పుడు కొంతమంది పిల్లలనీ నేను చూసాను వాళ్ళకు ఉంటది అంటే నేను ఓ ఉంటాయి మరి అవన్నీ రాసినా గానీ ఉంటాయి అంటే అ నేను దీని వల్లనే అయితే అన కొను
మరి అలా అనుకుంటే మరి ఈ మద్ మరి య యాక్టర్స్ ను వీళంతా ఏం చేస్తున్నారో ఏంటో దగ్గరకి ఏళ్ళి మొత్తం బాడీ అంతా హెయిర్ పర్మనెంట్ తెయించుకుంటారంటగా
అవి అసలు మంచివి కావు చెప్తే వాళ్ళకి అర్ధం అవుతాదో అవ్వ దో కూడా నీకెందుకు అనుకుంటారు ఆ అయి ఆరోగ్యానికి మంచిది కాదని విన్నా నేను అంటే ఏమైతాద అంటే హార్మోన్స్ చేంజ్ అవుతాయంట
ఏంటి పీకేస్తారా
ఆ ఇప్పుడు ఐబ్రోస్ చేపిచ్చుకుంటారు చాలా మంది
ఆ
అలా చేయించుకుంటే తర్వాత తర్వాత హార్మోన్స్ లో మార్పు అనేది వస్తదంట
ఆ
అందుకని చేయించుకోకూడదు అని అంటారు
ఏంటి హైబ్రౌసా
ఐబ్రోస్ కూడా ఐబ్రోస్ కూడా చేయించుకోకూడదంట చాలా మంది చేయిస్తున్నారు అందరు చేపిస్తున్నారు నిజమే అదే మన బాడీలో హార్మోన్స్ మారడానికి కారణం అదే అదే అని కాదు కాని అది కూడా ఒక రీజన్ అనమాట హార్మోన్స్ మారతాయంట ఆ అంటే అన్ని కాదు కాని మరి వాళ్ళకి కేన్ని రోగాలు లెవ్ వాళ్ళకి
హ్యాండ్స్ కుండు మళ్ళీ లెగ్స్
అవులు ఈరోజ్ అవును ఒకప్పుడు ఉన్న యాక్టర్స్ చూస్తే ఇట్ల లేరు ఇప్పుడున్న యాక్టర్స్ లాగా లేరు వాళ్ళు ఇప్పుడున్నట్టు మొత్తం తీయించుకోడాలు ఇట్ల ఉండదు వాళ్ళు
ఆహా
కొంతమంది ఇప్పుడున్న యాక్టర్స్ ఏంటి మొత్తం అంతా ఏదో పెట్టేసి తీస్తున్నట్టు అట్ల ఏదో ఒకటి చూపిస్తరు కదా మనకి అయ్యి ఏవి కూడా మంచి చిది కాదు అట్ల చేయించుకున్న వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా రోగం అనేది వస్తది
వామ్మో
ఈ క్యాన్సర్స్ కావచ్చు ఇట్ల ఏ చాలా రకరకాల సమస్యలు అయితే వస్తాయి నేను విన్నానన్నమాట ఇక అప్పటి నుంచి ఇక నాకదోక భయం ఎందుకు వచ్చింది అవన్ని చేయించుకోకపోతే నష్టం ఏమైనా ఉందా
ఏమో మరి జనాలు ఎందుకు అట్ల అసలు నాకు అర్ అర్ధం కాదు కానీ జనాలు కూడా వెళ్ళడం వ్యాక్స్ చేయించుకోవడం ఆ హ్యాండ్స్ కి తీపిచ్చ కోవడం హైబ్రోస్ చేయించు ఏంటో వీళ్లే సెలబ్రిటీ లాగా హెయిర్ లీవ్ చేసుకోవడం ఆ హెయిరేమో ఎండిపోయిన ఎండు గడ్డిలాగా
అదే ఆ ఎండిపోయిన ఎండుగడ్డి లాగా వాళ్ళు ఏం చూపించరు అయ్యి పూసుకొని ఇయ్యి పూసుకొని కొని వాటిని ఇదిగా చూపిస్తారు
హ
అవన్నీ మనం పిచ్చోళ్ళమేమో మనమేమో అవన్నీ వాళ్ళు యాడ్స్ చూపించేసరికి అబ్బా ఎంత బాగుందో అని మనం అనుకుంటాం కానీ చక్కగా కొబ్బరి నూనె రాసా అవును
ఆయిల్ పెట్టాలి ఆయిల్ ప్రతి రోజు పెట్టుకోవాలి తలస్నానం చేసి సిన ఒక్క రోజు రెండు రోజులు తప్ప ఎప్పుడు ఆయిల్ ఉండాలి హెయిర్ అప్పుడే బాగుంటుంది
స్నానం చేసే ముందు కూడా మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒక గంట ముందు మంచిగ పెట్టుకొని ఆయిల్ ని తర్వాత చేస్తే చాలా అసలు ఎంత స్మూత్ ఉంటదో హెయిర్ కొంచెం ఓపిక కావాలి దేనికైనా ఏదైనా చేయాలంటే ఓపిక టైము అన్ని ఉండాలి నూనె మంచిగ రాసుకొని ఒక గంట సేపు దానికి మంచిగ నానబెట్టేసినట్టు చేస్తే తర్వాత తలస్నానం చేస్తే నిజానికి మురికి పోదని అనుకుంటాం కాని మురికి మంచిగ వదులుతది నూనె పెట్టుకొని చేస్తే నే వదులుతది వదులుతుంది మళ్ళీ జుట్టు కూడా ఇది అవ్వదు
ఉమ్ స్ప్లిట్ రావు
ఆ సరేగా ఉంటాను
ఆ సరే